హలో!
హలో అండి బాగున్నారా?
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు?
ఆ బాగున్నం.
లంచ్ అయిందా అండి.
ఆ అయిందండి.
మేము జస్ట్ కుష్నం మా వైఫ్ ఊరెళ్ళుండే ఫెస్టివల్ ఉందని అదీ చెప్ అంటే లేడీస్కు ఈ ఫ్రీ బస్సే కదండి.
అవునండి.
అహా హా అందుకే పిల్లల్తో పాటు వారాన్ కొక్కసారన్నా ఎళ్ళేస్ వస్తుందన్నారు.
ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వచ్చిన్ దగ్గర్నుంచి అందర్ అలాగే అండి ఇప్పుడా జెంట్స్ అందరు ఇంట్లో ఉన్నార్ ఎక్కు శాతం ఆ వాళ్ళ వాళ్ళందరు ఆడవందరూ తిరగడమే చేస్తున్నారు
అవునండి అవునవును కరెక్ట్ే మీరు వెళ్ళలే అండి మీరు కూడా ఎక్కడ టూర్ కు సమ్మర్ హల్ డేస్ కదా
ఆ వెళ్ళొచ్చమండి మేము కూడా సమ్మర్ హాల్ డేస్ కి అమ్మ అమ్మమ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అందరికి అటు చాలా తిరిగేసి వచ్చాము ఇంగ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అని వచ్చేసాం ఇంగ
ఓ అవునా ఓకే ఓకే అది ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎమన ఉపయోగం అంటే గవర్నమెంట్ కైనా మనకైనా ఏమ యూజింగ్ ఉందా అండి అసలు
గవర్నమెంట్ కి మీకు మాకైతే తెలియదు కని మాకైతే యూజె అండి లేడీస్ కి
అయితే అసలు అసలు ప్రీ బస్ బాయిస్ పెట్టేది ఉండండి ఫస్ట్
ఆ స మేమే కొట్టుకుం
ఇగ మీమయితే మిం మీమైతే పద్ధతిగా కూర్స్తతాంలేండి పర్లేదు మేము అసోంటి
అసలు అ బస్సులు ఎక్కాలంటేనే భయం వేస్
అమ్మో మరీ టూ మార్చ్ అండి రోజు అసలు ప్రతి రోజు ఏదో ఒక ఇన్స్టెట్ జరుగుతది లేడీస్
అసలు మామలు కాదండి ఆ అసలు లేడీస్ వాళ్ళకి ఇగ దొరికిందే ఛాన్స్ అని డ్రైవర్ల మీద ఎగబడుతున్నారు ఆ కండక్టర్ల మీద ఎగబడుతున్నారు ఆ మళ్ళీ దారుణంగా అసలు వాళ్ ళ్ళదే సొంతం బస్సు అన్నట్టు మొన్నయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వస్తున్నమండి
ఓకే
అయితే అసలు ఒక్కటే గొడవ కండక్టర్ తోటి ఒక ఆమె ఎంత రాష్గ మట్ ట్లాడు తుందో ఆ అ అసలు అదే డబ్బులిస్తే అట్లా మాట్లాడతారం డి అసలు ఎంత గోరమో అసలు కండక్టర్లకు కూడా విలువ ఇచ్చట్లేదండి
ఆ అస్సలు లేదండి ఇంత ముందుకు అంటే డబ్బులు ఇచ్చి ఎక్కేటప్పుడు వాళ్ళకి మర్యాదిస్ ండే రెస్పెక్ట్ ఉంటుండే మ్ సైలెంట్ గా ఉంచుతుండే కండక్టర్ ఇప్పుడు బెదిరిస్తుండే దిగండి దిగండి ద్ టికెట్ లేకపోతే ఒకవేళ పైసలు తక్కువున్నా సరే అంటాడేగాని ఇప్పుడు జీరో చేసి పడేసిర్రు
అస్సలు మొన్నగా ఒకమా కొంచెం జరుగమ్మా ముందుకు జరుగు వెనక్కి జరుగు ఎక్కే వాళ్ళు ఎక్కుతారని అంటే ఎవరు ఎందుకు జరగాలండి వాళ్ళు ఎక్కేవాళ్ళు వెనక్కిపో ారండి అ చిన్న విషయానికే పెద్ద ఇష్యూ చేసేసింది గొడవ గొడవ కాండక్ టర్ మీదకేళ్ళింది అక డ్రైవర్ బస్ స్టాప్ అండి అ అంటే బస్ ఆపేసి ఆ కొద్దిసేపు మళ్ళీ గొడవ జరిగిందండి
చనా టూ మచ్గాండి అసలు లేడీస్ తిట్టడం స్టార్ట్ చేసిరంటే చాలా ఎడిదాకనో పోతయి ఇగ
ఆ అసలు మామూలు గొడవ కాదు అసలే ఆ మళ్ళీ అది పోలీసుల దాకా వెళ్తుంది అసలు చాలా గొడవలు మళ్ళీ సీట్ అ డి వాళ్ళే కూర్చుంటున్నారు గానీ కనీసం వేరే వాళ్ళకి కొంచెం ముసలీ వాళ్ళకి ఇద్దాము అని అన్నామా మాటే లేదండి కూర్చున్నారు అంటే జరగమన్నా జరగట్లేదం
ఊ చూడండి మరీ టుమాచ్ అది ఇంకోటి ఏంటంటే చాలా మకు నైంటీ పర్సెంట్ అసలు ఏం పని లేకుంటేనే ఉట్టిగనే వెళ్తున్నారు
కొన్ని అయితే సోషల్ మీడియాలో ఆ కొన్ని అయితే సోషల్ మీడియాలో జోక్స్ వచ్చాయండి అసలు అవి చూస్తే ఎంత ఫన్ అన్న ఈ ఫ్రీ బస్ లగురించి కొంతమంది ఏమంటున్నారు ఊ ఆ ఉత్తగా బట్టలు ఆరట్లేదు అని బస్సులో ఏస్ కని కూర్చుంది పూలు జడ ఆ బస్ లోనే వేసుకొని న్నారు ఆ మళ్ళీ కొంతమంది అట్ల అంటే ఫన్నీగా
ఆ ఫన్నీ ఫన్నీగా అవునవును అంటే కొన్ని ఇన్స్డెంట్లు నిజంగా జరిగిన లేదో మన ఏదైనా సోషల్ మీడియాలోనే చూస్తాం మనం
అమ్మో అసలు ప్రీ బస్ వచ్చిన దగ్గర చేదు అసలు ఆడవాళ్ళ అయితే నైటీల మీద కూడా ప్రయాణం చేస్
ఆ అవునండి అది ఏదో ఎక్కడనో అ అంటే వరంగల్కి ఎక్కడనో కూరగాయల కోసం పోయిరంట అండి అసలు
ఆ అసలు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినంకా ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వడం ఖర్చు పెట్టడానికి ఆటో వాళ్ళకి అస్సలు ఒప్పుకోవట్లేదు జనా ఇక్కడెక్కి అక్కడన్న బస్కే ఎక్కుతున్నారు దిగుతున్నారు గాని ఆటోకి అసలు వెళ్లట్లేదు పాప్ ఫ్రీ బస్సు వచ్చిన నుంచి ఆటో వాళ్ళకు కూడా చాలా లాస్ అయిపోయింది
చాలా అంటే చాలా వాళ్ళు ఏందంటే చిన్న చిన్న ఆటోలు తీసుకొని ప్లస్ ఫ్యామిలీ కోసము కొత్తగా మ్యారేజ్ చేసుకున్నా సరే ఫైనాన్స్ ప్లస్ మెయిన్ ఏందంటే ఫైనాన్స్ అండి ఆటోలో మీద ఫైనాన్స్ ఎవరు సొంతంగా మనీ పెట్టి తీసుకుంటోళ్లు లేరు ఫైనాన్స్ పెట్టుకుని వాళ్ళ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు అదే వేరే వేరే ట్రావెల్స్లలా ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అంటే ఖచ్చితంగా మనీ కట్టాల్సిందే కానీ చాలా మంది ఇట్లా ఇంకోటి ఏందంటే కొంతమంది అప్పట్లో వెళ్ళినట్టు ఇప్పుడు వెళ్తలే గొడవలు అయితున్నాయి రష్ ఎక్కువ ఉంటుంది చాలా మంది బాయ్స్ కూడా తగ్గిపోతున్నారు కావాలంటే రాపిటోళ్ళు బుక్ చేసుకున్నా పోతురు కానీ
అవును బాయ్స్ ఏంటంటే ఫ్రీ బస్సులకి వెళ్ళినా అదే మనీ పెట్టాలి వేరే మా మన డీలక్స్ వాటికి వెళ్ళిన మనీ పే అదే ఒక ట్వంటీ రూపీస్ పోతే పోయినాయి ఫ్రీగా అందులో కూర్చొని వెళ్దామని వాళ్ళు వా లో వెళ్డానికి ప్రయత్నిస్తున్నారు ఈ లేడీస్ ఏమో అసలు ఫ్రీ బస్ వచ్చే వరకి అది సాయంత్రం అయినా సరే
ఆ ఈవినింగ్ అయినా సరే అది ఆడవి స్టే చేయాల్సిందే ఆడ ఉండాల్సి సిందే ప్రీ బస్ రాంగానే ఎక్కాల్సిందే ఆధార్ కార్డు ఇయ్యాల్సిందే అంతే వాళ్ళకి అది మొత్తం జాబు లెక్క అయిపోయింది అసలు
ఏమో అండి రేవంత్ రెడ్డి పుణ్యాన ఇది ఒకటి అయితే వచ్చింది కానీ ఇగా ఈ రేవంత్ రెడ్డి పోతే ఉంటదో ఉండదో ఈ ఫ్రీబస్
ఇగా ఉండకుండా ఉండొచ్చా అండి ఎందుకంటే గవర్నమెంట్ చాలా లాస్ వచ్చింది ఫ్రీ బస్ వల్ల కూడా లాభం అనేది జీరో అదిగాన్ లాస్ అయితే అట్ల అయినా కానీ ఇప్పుడు టికెట్లు రేట్లు కూడా చానా పెంచారు కదా ఆ టికెట్లు రేటు ప్రైవేట్ అంటే ఇప్పుడు లేడీస్ ఫ్రీ యే గాని బాయ్స్ కి అయితే ఫ్రీ కాదు కదా ఫ్యామిలీ వెళ్తే చిన్న అబ్బాయి అయినా ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు మాక్సిమం మళ్ళ వాళ్లకి ఆ వాళ్లక్ టికెట్లు ఎక్కువ రేట్ పెంచడం వల్ల గవర్నమెంట్ ఇట్లా కూడా కుంటుంది ఈడ వదిలేస్తుందన్నట్టుంది
కానీ ఇక్కడ దగ్గర దగ్గర దానికన్నా ఫ్రీ బస్సు యూజు కొంచెం దూరం వెళ్ళినప్పుడు మనకి మనీ చాలా సేవ్ అవుతదండి ఫ్రీ బస్ వల్ల మాత్ర
అవును అవును అంటండి
అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏదన్నా జరిగాయంటే జెంట్స్ కంటే ముందు ఆడవాల్లే ముందు వెళ్ళడానికి ప్రయత్నిస్ స్తుందండి ఫ్రీ బస్సు కదా నువ్ వెళ్ళు ఫంక్ష నికి నీకు ఫ్రీ బస్ కదా నువ్వు వెళ్ళు పెళ్లికానీ అందరూ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళనే పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లకి పంపిస్తుంటే వీళ్లే మొత్తం తిరగ అయిపోతుంది బస్సు లో అసలు ఫుల్ రష్ అండి ఎప్పుడు చూడు బస్సు నిండా జనాలే జనాలు
ఆ స్టూడెంట్లు కూడా అట్లనే అయిపోయిరండి కాలేజ్ స్టూడెంట్లు కూడా ఇంకోటి ఏందంటే సరే మొత్తానికి లేని వాళ్ళ కోసం అని ఫ్రీ బస్ పెట్టిరు కదా అసలు చాలా రే ఉన్నోళ్ళు కూడా వాళ్ళకు కాల్రాల వెళ్ళి ఎ డిజిల్ ఎందుకు ఆటో ఛార్జీలు ఎందుకు ఈడిదాకా వెళ్తే బస్సు దొరికితే ఫ్రీ బస్ కేళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా మంది అట్లా కూడా చేస్తున్నారు
అవునండి అవును కానీ ఉన్నోళ్లు కూడా ఈమా ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కి తున్నారు కని అందులో అమ్మో చాలా కష్టం అండి నెట్టుకొని నెట్టుకొని అసలు తొక్కిసలాట జరిగింది అస లు పిల్లల తోటి వెళ్ళాలంటే మొన్న మాకైతే పెద్ద గగనమే మా పిల్లల్ని తీసుకొని బస్సు వచ్చేసరి కి అసలు వామ్మో కూర్చోడానికి ప్లేస్ లేదు పిల్లల్ని పట్టుకొని నించోడానికి అరే పిల్లలుగా కదా అండి కొంచెం జరగండి పిల్లలనన్న కూర్చోబెట్టండి మేము పెద్దవాళ్ళం నించుంటాం అన్నా కూడా జరగ ట్లే లేదసలు
అసలు అసలు సమస్య ఏ లేదండి పోతే దిగన్న దిగన్ న్న పోవాలి వాళ్ళ తప్ప మనం వాళ్ళతోని అగ్రిమెంట్ పెట్టుకోలేం ఆ మధ్యల ఒక గొడవైతే మస్తు కామెడీ బాగా అనిపిస్తాదండి దం ట్లేందో కాని లేడీస్ లేడీస్ తిట్టుకుంటు
అయితే ఫస్ట్ ఫ్రీ బస్ స్ స్టార్టింగ్ లో ఒక కామెడీ వచ్చిందండి మీకు గుర్తుందో లేదో ఆ భార్యభర్తల మధ్యలో గొడవ అన్ ఆ మగవాళ్ళకు వచ్చింది భర్తళ్ళరా జాగ్రత్తగా ఉం ండి భార్యల్ని ఏమన కండి ఏదన్నా అంటే ఫ్రీ బస్ ఏమన్నంటే ఫ్రీ బస్ ఉంది ఎక్కేసి వెళ్లిపోతే వెళ్ళిపోతే మీ డబ్బులన్నిీ పెట్టి మీరు ఎతుక్కోవాలి అని
అవును అవునవును అవును నిజమే అది గుర్తు ందండి మస్తు అప్ స్టార్టింగ్ లో అది మంచిగా ట్రెండింగ్ అయిపోయింది మొత్తం ప్రీ బస్ అని
అప్పుడు బాగుండేది కానీ అది నిజమే వాస్తవానికి
ఆ అది రియాలిటీ ఇప్పుడు అట్లనే ఉందండి చాలా మట్టుకు
ఆ అన్నా అనకపోయినా ఆడవాళ్ళు బస్సు ఎక్కారంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ య్యాలి ఎక్కడికి వెళ్ళినా అందులో కూర్చున్నా ఏమంటారు కానీ అదే మగవాళ్ళు వాళ్ళని అయితే ఎదరడానికి డబ్బులు అవుతయ్
హచత డబ్బుల్ పెట్టుకొని వేతకాలగదండి ఇప్పుడు అమ్మ ఒక ఆమె పొయ్యింది అనుకో ఇప్పుడు ఆమె కోసం ఈన వెెతకాలంటఆస్తులు అమ్ముకోవాలి
అవును
తరాలు
ఆ కానీ పిల్లల్ని తీసుకొని వెళ్లాలంటే కొంచం ఇబ్బంది ఉంది కానీ ఈసారి మేము కూడా ప క పెళ్ళిళ్ళకి బానే వెళ్ళాము కానీ చాలా ఇంగ ఫ్రీ బస్ అంటాం కాని చాలా ఇబ్బందెనండి బాబోయి నెట్టుకొని నెట్టుకొని అసలు ఎ కానీ ఎ తోసేస్తున్నారు అసలు ఏంటమ్మా అంటే మీ దగర పడుతున్నారు గొడవ పెట్టుకోడానికి చూ స్థన్నారు అసలు జనాలు
అపోయిందంటే మొత్తం యుద్ధంలో రాని ఈ యుద్ధాంలో మొత్తం గెలవాలి ఇప్పుడు నేను ఖచ్చిత ఖచ్చితంగా అన్నట్టు ఇండియా పాకిస్తాన్ మార్చి లెక్క జరుగుతుంది అసలు
మళ్ళీ కండక్టర్లకు అయితే ఇంత లగేజ్ మళ్ళ లగేజ్ లగేజ్ ఎక్కేస్తారు బస్సులు మళ్ళీ కొంచెం కూడా జరగలు కండక్ చెప్పిన వినట్లేదు అసల్
అసలు ఇంకో ఏందంటే డ్రైవర్ వీళ్ళు ఏడవడతే ఆడ ఫ్రీ బస్ అని చెప్పి ఎడవారితే ఆడ ఆగుతున్నారు ఆపకపోతే మళ్లీలోళ్ళి అరే అది స్టాప్ కాద అమ్మాయిది ఆపేది కాదు అంటే కూడా ఏ నువ్వు ఫ్రీ బస్ ఎట్లా ఆపవ అని చెప్పి మళ్ళీ లొల్లి
ఆ మళ్ళీ ఒక్కొక్కసారి బస్సు పు ఫుల్ అయిపోయింది అనుకో బస్సు బస్ స్టాప్ లో కూడా ఆపకుండానే వెళ్ళిపోతారు అలా ఆపకపోయినా మళ్ కూడా మే అయిన్ ఆడోళ్ళందరు బస్ ఆపకుండా వెళ్ళిపోతాండు అనేసి ఇంకా బూ
ఓ ఇయ వేరలాగ వస్తలె అండి మన్నాంటరు లాంగ్వేజ్లు వేరేలాగా ఉంటాయి అట ఆ టైమ్ లో రియాలిటీ లాంగ్వేజ్ ఎల్తద ఆలకు
అవునవును మొన్న మా పాప బాబు నించున్నాం బస్ లో ఒక అమ్మాయి ఉంది కండక్టర్ వెన వెళ్ళి టికెట్ కొట్టుకొని వస్తుంటే ఆ పాపను కొంచెం వెనక్కి జరగమ్మా అని అంటే మీరు వెళ్ళండి అని అంటుంది కండక్టర్ ని నువ్వేం మాట్లాడుతున్నావా ఆ కొంచెం జరుగు వీళ్ళ ముందు వాళ్ళు వెనక్కి వస్తారనిని అంటే మీరు ఫస్ట్ వెళ్ళండి జరుగు లేగాని అని అంటే నువ్వ్ ఏం మాట్లాడుతున్నావ అమ్మ జరగమన్నప్పుడు జరగవా అని మళ్ళ అక్కడ చిన్న గొడ ఆమె జరిగేదాకా ఆ బస్ ఆపండి డ్రైవర్ అంటే ఆ పది నిమిషాలు బస్ ఆపి ఆమె జరిగిన వెంటనే కదిలింది బస్
ఓకే అండి ఓకే మరి ఓకే అండి సరే అండి మళ్ళీ ఓకే అండి చెప్పే బంగారం